అ హలో
ఎలావున్నావ్ రా
ఆ బాగున్న రా నువలా ఉన్నావు
బాగున్నా ఎక్కడ ఖాళినే
ఊర్లో నువ్వు
నేను ఊర్లోనే ఉన్న
అవునా ఏం చేస్తున్నావ్ ఊర్లో
హ్మ్ నార్మల్ డైలీ ఇకా నార్మల్ పన్న డెలీ రూటీన్
అవునా హ్మ్
అవు ఈ మధ్యన ఎక్కడైనా వెళవా
నేనా
హ్మ్
ఏళ్ళిన టౌన్లేకెల్లి అంటే కొంచెం వర్క్ ఉంటే వెళ్ళేది చ టౌన్ లో
హూహు
ఆ
అవును అ అప్లై చేసినావ రీసెంట్ గా పడినా నోటిఫికేషన్
ఏ నోటిఫికేషన్స్
ఇది మన పోలీస్ వి
అవా చెయలేదు నువ్వు చేసినావా
కొద్ది గా చెయాలి నేను కూడా,
అవును ఎప్పుడు ఉంది నోటిఫికేషన్,
ఇంకో నోటిఫికేషన్ పడలేదా,
ఏపప్పుడు పడింది,
హూ న్యూస్లో చూసినాం ఎప్పుడు పడిందో తెలీదు కానీ ఇంటర్ఫేస్, వినపడట్లే హలో లో హలో హలో హలో